హలో
హలో
హలో హాయ్ అండి బావున్నారా
ఆ బావున్న మీరు బావున్నారా
మండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఏంలేదండి ఖాళీయే తిన్నామండి మీరు తిన్నారా హలో
జస్ట్ ఇప్పుడే తిన్నా నేను
హమ్ ఏం కర్రి చేసి
చికెన్ చేసాము మేము ఈ రోజు
చికెన్ ఆ
ఉమ్
ఉమ్
మీరేం జేశారు
ఈ రోజా అండి మామిడికాయ పికెల్ లే అండి ఈ రోజు అంటే కొంచెం తురుము ఏసి సం తురుములగా పచ్చడి కాకుండా హ్మ్మ్ కోత్త మామిడికాయతో చేస్తాం ఉమ్
ఇంకేం చేస్తున్నారు మరి
ఇంకా ఏం లేదండి ఖాళీయే ఇటు స్కూల్ వైపు వచ్చాను
ఉహు
ఖాళీగా ఇక్కడ కూర్చున్నాం పిల్లలకి లంచ్ బాక్స్ ఇద్దామని వ
అవు అయినా హాఫ్ డేస్ స్కూల్సే గాదా ఇప్పుడు
ఆఫ్డేస్ ఆ బట్ కొంచం ఇక్కడ వర్క్ ఉందంటే వచ్చాము
అవునా
ఆ టెన్ థర్టీకిి లంచ్ ఉంటాది వీళ్ళకి ఇగ అయిపోయింది వీళ్ళు మాట్లాడుతుంటే మేడమ్స్ మాట్లాడుతుంటే ఇని ఉన్నాను ఇంటికెళ్ళి కూడా బోరు కొడుతుంది కదా అని కాస్త కూర్చున్నాను నేను
సరె
ఇంకా అండి
హమ్ హా
చూసా కదా వెబ్ సిరీస్ చూసారా
లేదండి
హమ్ అవునా
మీరు చూసారా ఏమైనా
నేను హాఫ్ ఏ చూశాను అంటే ఈ టేపు చూలేదు జస్ట్ మా వెడ్డింగ్ వి చూడమన్నారు కదా జస్ట్ మ్యారిడ్ దే ఆ ఓపెన్ చేసాను హాఫ్ ఏ చూసాను మా పిల్లలు ఒకటె అరుస్తున్నారు కార్టూన్ పెట్టు కార్టూన్ పెట్టు అనేసి
హమ్ హా
కనెక్ట్ చేస్తాను నేను ఫోన్ లో చూడ ఉదిగదు
అవునా టీవి కన చేసి ఇగ అంద జుడచ్చ గద
ఆ వామోగా ఫోను అంత సేపు మనం పట్టుకోలే మా ఐస్ స్క్రీన్ మీద మొత్తం డిస్ప్లే అంటే మన ఐస్ మీందే ఉంటది ఇగా బ్రైట్నెస్ అంతా అట్లా అని చెప్పేసి ఫోనే టీ ఫోన్ కనెక్ట్ చేస్తే అయిపోద్ది ఇగ టీవీకి
అదే మంచిపని గద
ఉ
హ
ఉ క ఏం కర్రీ చేస్తారు మీరు బాగా అంటే మీరే చేస్తారా అమ్మా చేస్తద
అమ్మా చేస్తుది అప్పుడప్పుడు నేను చేస్తా అట్లా ట్రై చేస్తా
ఆ బిర్యానీస్ ఇట్ మన చేస్తారా
బిర్యానీ అయితే ఎప్పుడు ట్రై చేయలేదు వేరే వేరే మన రీల్స్ స్క్రోల్ చేస్తు ఉంటే వస్తాయి అట్లా చేస్తా
ఆాా
మళ్ళీ ఏది బాగా రాకుండా ఉండదు అన్ని సక్సెస్ అవుతాయి తింటారు మంచిగా
ఊహు అంతేనా
ఉ
యు
చేసేదైనా పర్ఫెక్ట్ చేస్తా అట్లా
ఫెస్టివల్స్ కి ఫెస్టివల్స్ కి చేసాయండి మీరు బాగుంటది
హ్మ్
రేపు శ్రీరామనవమి కదా వెళ్తున్నారా టెంపుల్ కి
ఆ పక్కా ఎలాలీ అసలు అసల్ ఎక్కడ వెళ్ళినా ఇట్లా వెళ్ళి అలా వస్తా చా లాస్ట్ ఇయర్ యామటే వెళ్లేసి వచ్చిన ఈసారి వెళ్ళి కళ్యాణం మొత్త మొత్తం చూడాలి అనుకుంటున్నా
ఆ మీ ఊర్లో బాగా చేసారా
ఆ చేస్తారు
మ్మ్
ఆల్రెడీ స్టార్ట్ అయినాయి ఈ సెబ్రేషన్స్ ఇక్కడ
అవునా ఇంకా రేపే కాబట్టి బాగుంటది
అవునవును ఇక టెంపులు ఉంది ఇక్కడ బా చేస్తారు
ఆ
మీ దగ్గరా చేయ్యరా అవి
మా దగ్గర కూడా చేస్తారు టెంపుల్ ఉంది గ్రాండ్ గానే చేస్తారు పెళ్లి కార్డ్స్ పంపిస్తారు ఆహ్వాన పత్రికా అని హ్మ్ ఆ మం పంపిస్తారు బా చేస్తారు ఇక్కడ
మ్మ్
మ్మ్ ఇంకా మార్నింగ్ నైన్ కి వెళ్ళాం అనుకోండి త్రీ వరకు అడనే ఇక
టెంపుల్ లో ఉంటె అదొక ఫీలింగ్ ఉంటది వేరే వేరే వాళ్లో
ఆ మళ టైమింగ్ తెలియదు ఆ టైమింగ్ తెలీయదు అసల్ అలా
అవును తిరుపతి వేలారా మీరు ఎప్పుడేనా
తిరుపతి ఆ
అవునవును
ఆ వెళ్ళాను బై వాకే అంటే అక్కడ స్టెప్స్ ఉంటాయి కదా మ్మ్ బై వాక్ ఏ వెళ్తం మీరు
మేము ఇయర్లీ వన్స్ వెళ్తాం పక్కా
మేము టూ ఇయర్స్ కి మా సార్ అంటే ఇయర్లీ ఇయర్లీ వెళ్తారు ఫ్యామలీతోటి వెళ్ళలీ అంటే టూ ఇయర్స్ వన్స్ వెళ్తారు
మేము ఫ్యామిలీ ఇయర్ లో వెళ్తాం ఇప్పుడు వెళ్ళినా బా వాకి వెళ్తాం అట్లా వెళ్తేనే మళ్ళీ వెళ్ళినట్టు అనిపిస్తుంది మాకు
అవును ఫీ మంచిగా ఉంట
చల ఇంకా అక్కడ గెలు తస అసలు టైమే తెలియదు మస్తు పీస్ఫుల్గా అనిపిస్తుంది అక్కడే ఉండవదు అవుతుంది అసలు
ఇక్కడ కొత్తగా రీసెంట్ గా వాడింది చూసార తిరుమల టెంపుల్ సురేంద్ర పూర్ య సంథింగ్
ఆ స్ర్ణగిరి వెళ్ళిన
అ
బాగుంది అక్కడ వాటర్ ఉంటది వాటర్ మధ్యలో ఇట్లా పామ్ దగ్గర వాడుకుంటాడు అక్కడి ఇంకా బాగుంది ఇక మినీ తిరుపతి టైప్ చేసిలా అక్కడ
ఆ దాని పక్కన సురేంద్రపురి అ తిమయ అటు అటు కూడా వెళ్ళారా
సురద్రపుూర్ వెళ్ళలేదు యాదగిరి గుట్ట వెళ్దా
సురేంద్ర పొరి కూడా చాలా బాగుంటందంట వింటూ ఉంటాం నేను ఆ కోటిలింగాలు మా మమ్మీ వాళ్ళు వెళ్ళారు నేను ఓన్లీ మొత్తం యూట్యూబ్ లో చూస్తా ప్లేసెస్ అని విిట్ చేయ్యలేని
నేన వెళ్ళి నాక్కడ కూడా కోటిలింగాల దగ్గర కూడా
హ
మళ్ళీ ఒక ప్లేస్ ఉంటది కొలంపాక అనేసి
అవునా
ఆ అట్ సైడ్ హైదరాబాద్ సైడ్ కొంచెం ఇవన్నీ దగ్గర దగ్గర ప్లేసెస్ ఇవన్నీ వెలిసి వచ్చినా సురేంద్రపుూర్ ఎల్దా మనకు అకున్నాం గానే టైం సరిపోలేదు ఆ చేష్టణం
ఆ
ఇంకా అక్కడ బాగుంటదింట సురంంద్రపూర్లో
అవునావు సురేంద్రపూర్ దగ్గర బాగుంటదంట
నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చెయాలి ఇక
సమ్మర్ లో ప్లాన్ చేయండి
అను
గోముద వాటర్ ఫాల్స్ క వెళ్ళారా అది కూడా ఎక్సలెంట్ ఉంటంది అసలు రెనీీ సీజన్ లో ఎళ్ళాలి అడికి బాగుంటదడా అంటే వెళ్ళ దగ్గర కలన్ గంజ భయమైంది వెళ్ళలేదు వీళ్ళు వెళ్లారు నేను దూరం ఉన్నాను
వెళ్ళినప్పుడే ఎంజాయ్ చేయ్యాలి కదా అట్లా భయపడతరా
ఎందుకో భయమైంది చాలా ఎలబుద్దికాలేదు వీళ్ళందరు వెళ్ళారు మా వాళ్ళందరూ వెళ్ళారు మంచిగ ఎంజాయ్ చేశారు అ ఎంత స్పోడ్ ఎంత హెవీ వస్తున్నాయి వాటరు ఆ భయానికి వెనక కెల్ పైనా నేను
మళ్ళీ మళ్ళీ వెళ్ళాం కదా
ఊ వెళ్ళ మళ్ళ రెైనీ సీజన్ ప్రతి రెైన సీజన్ లో వెళ్తారు
ఊ
పేసెస్తే పోయినియరు వెళ్ళాను కాని వెళ్ళిన దగ్గరికి అంత వెళ్ళాల నాకు భయమైంది ఎందుకో మళ్ళ బ్యాక్ వచ్చేసరికి వీళ్ళందర వెళ్ళాలి మళ్ళీ ప్రతి రేనీ సీసన్కి
ఫ్రెండ్స్ తో ఐథింక ఎంజాయ్మెంట్ బాగుంటది
ఆ ఫ్రెండ్స్ తోనే వెళ్ళాం ఫ్యామిలీతో కాదు ఆ ఫ్రెండ్స్ తోనే వెల్తాం
ఊ
టెంపుల్స్ కై నా ఏదైనా ఫ్రెడ్స్ తోనే వెళ్తము మాకో చోట్ ఈ బ్యాచ్ ఉంటది ఆ బ్యాచ్ చెందర్ లో ఒకళంటరే ఏయడానికి రండి రండి వెళ్దాం వెళ్దాం అని
ఊహు ఇట్లా ఉండలి ఒకరు
ఆ బ్యాచ్జ్ అదే కంపల్సరీ వెళ్తాం ఇప్పుడు మొన్న రీసెంట్ కూడా ప్లాన్ చేసిండే విజయవాడకి
ఊ
కనకదుర్గమ్మ తల్లి అక్కడికి వెళ్దామని అని అన్నారు గాని ఇ ఇంకా నాకు కొంచెం వేడి వల్ల ఏదో సెట్ అవ్వలేదు ఆ రోజు ఇన్కాంత్ కున్నము ఆ నెక్స్ట్ డేనే కొంచెం సెట్ అవ్వలేదు ఇక అట్లాంటి ప్రోగ్రామ్ వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుని వాళ్ళు కూడా వెళ్ళలేదు నేను వెళ్ళలేకపోతే
మళ్ళీ అందరు అనుకోని ఒకరిద్దరు మిస్ అయితే బాన్
ఆ అట్లానేసి ఎవరము వెళ్ళలేదు కాపోతే ఇక్కడికి వెళ్ళాము ఆ నెట్ దగ్గరిక్ కెళ్ళాం అంటే బయట వంటలాగా చేస్ కుంటం జూడు
అవునవును
ఇట్లా కింద వంట వేసుకుంటాం పిక్నిక్ లాగా
ఊ
అట్ అట్లా ఎల్లమన మాట
గట్ జూడే
ఊ
అయినా ఫ్రెండ్స్ లో ఏ చిన్న ట్రిప్
నా అందరం కలిసి మంచి వంట చేసాము డ్యాన్స్లు ఎసాము స్పీకర్ తీసుకొని వెళ్ళాము చేర్ మ్యూజికల్ చైర్ గేమ్ ఆడాము
ఉమ్
ఒక పది చెర్లు ఎసుకోపోయినాం పోయేటప్పుడే
వెకిల్ తీసుకొని వెల్లిండ్ర
వెహికల్ తీసుకని వెళ్ళాము మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామ్
అయినా ఫ్రెండ్స్ తో ఉంటే ఏదో ఎంజాయ్ అది వేరే ఉంటది కదా
ఆ అవును మంచిగా మా కాలనీ ల కూడా ఉమెన్స్ చేసారు ఉమెన్స్ డే రీసెంట్ గా అయింది కదా మస్తు సెలబ్రేట్ చేశారు బాగా చేశారు చిన్న పిల్లలందరూ మ మనీ వేస్ కొనీ మా చల్వాళ్ తెచ్చి అప్పి కేక్ కట్ చేసి తారా దాని చాపట్ల తెచ్చి పార్టీ లాగ చేసుకున్నాం పిల్లలే చిన్న చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వాళ్ళు
ఓహో
ఉమ్ ఉమ్ డబ్బే
ఇంగాం అక్కడ పిల్లలు మొత్తం అప్డేట్ అసలు ఫోన్ వాడామ్ కూడా వాళ్ళకి వచ్చినంత మనకు రావట్లేదు
ఆవునియదా
ఉమ్ అసలు మనం అ ఏజ్ ల ఎట్లుంటుండే
ఏం తెలియపోతుంటే ఫోన్ అంటే ఏంటిదా కూడా తెలిదు
ఉం అదే ఇప్పుడు
ఆ
అక్కడ వాళ్ళకి అన్నీ తెలుసు ఓ ఓకే
ఆ
వెనకా